ఏం లేదురా హిందాకల్నే సేమ్యా చేసుకున్నా తిన్నా
ఇంకో బౌల్ పంపిస్తా అంటివి గా
నువ్వు దగ్గర్ట్లా పోయినావెంది మరొక్క మాట కూడా చెప్తాటే వినకుండా దాబా దాబా ఉరుకుతున్నావు
నేను మళ్ళీ వస్తా అని చెప్పినా కదా
ఉమ్ మరి రాకపోయినవు
వస్తా కాసేపు అయినాక అయితే తనోచ్చింది కదా మెయింటెన్ కామే మళ్ళా వీళ్ళ అత్తమ్మ వాళ్ళ గిట్ల వస్తారేమో అని చెప్పి వచ్చిన ఇప్పుడు ఏం లేదు కాని ఆమె చూసేది లేదు పెట్టేది లేదు చేసేది లేదు కాని ఇగ నిన్న కూడా గీట్లోనే వదిలేసిపోయారు చు కోతులు కరిసినా కానీ
కూడా అదే డౌట్
ఆమె మాట్లాడేది లేదు పెటేది లేదు నేను ఎందుకు చూడాలి చెప్పు
అవును ఆ అదే ఇగ ఎందుకంటే ఇగా మీ సార్ కోసం అయినా
నాకు అసలు ఎంత అదయినా కూడా నేను మొన్న నాకు నార్మల్గా పీరియడ్స్ వత్తే ఘోరంగా కడుపు నొత్తాది
ఉమ్
చిన్నప్పటి నుంచి కూడా అంతే నేను ఇంత గోరం కడుపునొతాది హాస్పిటల్ పోతే వాళ్ అన్నారు ఈ పాపం మీ పాపకి ఇప్పటి నుండే ఇంత గనం నొస్తుంది ఇట్లా ఒక లక్ష మందిలో ఒక పది మంది ఒస్తది అందులో మీ పాప ఒకతని చెప్పింది డాక్టర్ మా అమ్మకి
ఉమ్
ఇగ నాకు మస్తు దారుణంగా నొస్తది అసలు ఏం తినలేం ను తాగలేను వామిటింగ్స్ అయితాయి అట్లా ఉన్నా కూడా అసలు కనీసం పట్టించుకో ఏమైనా కూడా అడగరుగాని నిన్న కోతి కర్వంగానే తప్ దబ దబ బట్టలేసుకొని నడువు నడువు అంటాడు
ఉమ్ ఇగ ఉంటదిలే ఎంతయినా ఎవరోళు వాళ్ళగే అని గీలాంటి టైమ్లలోనే అనిపిస్తది
అనిపిస్తాయి ఇప్పుడు అంటే మనం ఇగ ఇప్పుడు ఎక్కడ నువ్వు పుట్టి వాళ్ళు లేసి వీళ్ళ కోసం వచ్చినోళం మనం పిచ్చిల్లమా
అదే కదా ఇప్పుడు మనం ఎట్లా అంటే వాళ్ళ బ్లడ్ రిలేషన్ కాదు కాబట్టి వాళ్ళకు నచ్చిందంటే వాళ్ళ బ్లడ్ రిలేషన్స్ వాళ్ళకే వాళ్ళకు ఉంటది ఇ నార్మల్ గా మనం అంటే ఏంది బయట నుండి వచ్చినం అంటే వాళ్ళ మీద మనం ఎంత ఇష్టం పెట్టుకొని ఎంత ప్రాణం పెట్టుకోని నథింగ్ మనకు గురించి అవసరమే లేదు ఈవెన్ ఎవ్రీ ఫ్యామిలీలో జరిగేదే ఇది తెలుసా
అట్లా అనుకున్నప్పుడు ఎవరు వాళ్ళన వాళ్ళే చూసుకోవాలి అలా మేను మాములు పిల్లులను అట్లే ఎట్లా మేనత పిల్లలను చేసుకోవాలి
అసలు వాళ్ళ మీద ఇష్టం పెంచుకోవడం మనది కదా పొరపాటు
పోరపాట ఏమది నాకైతే నిన్న అనిపించి చిందియేమ్మటే
హ ఎంతైనా వాలలు వాళ్ళకే కావాలి కదా ఇప్పుడు నువ్వు బేబీకి త్రీ రూపీస్ వేసినా బేబీ నీకు త్రీ రూపీస్ వేసిందా
నేను బేబీకి బేబీ నాకు ఫోర్ రూపీస్ వేసింది నేను బేబీకి త్రీ రూపీస్ వేసినా ఇంకా నేనే బేబీకి వన్ రూపీ వేయాలి
అవునా అయితే ఇందాకల మెసేజ్ పెట్ ఆ అదే ఇప్పుడు మెసేజ్ చేసింది నాకు
ఏమని
ఆ నువ్వు వదినతో మాట్లాడుతున్నావా ఒకవేళ మాట్లాడితే మాట్లాడినాక చెప్పు ఆ నాకు వన్ రూపీయి వేయాలి కదా వదిన వేయ్యమని చెప్పు అని చెప్పింది
అదే ఆ అయిపోతే ఏస్తే ఐపోతది
ఉహ మళ్ళీ ఎప్పుడొస్తా వచ్చేలా అత్తమ్మ వాళ్ళు
త లేదు
అయితే ఆమె అంటే వాళ్ళు నార్మల్గా ఫొటోస్ దిగుతారని ఆమ్ అదే కట్టెగిట్లో ఉంటే కట్టె ఇల్లు వచ్చింది కదా ఇల్లుండి వాళ్ళ మనం బర్త్డే ఉందట
అదే గ్రాండ్ చేతారా
హ గ్రాండ్గానే చేస్తురు ఊళ్ళ అందరికి చెప్పి చేస్తురూ
కొంత అవసరమే ఎందుకు
అంటే ఇక వాళ్ళు ట్వంటీ ఫస్ట్ లాంటి ఏం చేయలేదు ఆ ముగ్గురికి ఇంత వరకు ఒక పెళ్ళి చేసుకోలేదు ఒక సీమంతం చేసుకోలేదు ఆ ముగ్గురికి ట్వంటీ ఫస్ట్ చేయలేదు ఇగ నాకేమన్నా ఆడ పిల్లల ఏమన్నానా ఇగ మళ్ళీ పెద్ద మంచి ఫంక్షన్ గా ఉన్న ఏయ పోతానా ఏదో ఇప్పుడు ఉన్నదో లేందో ఇగ నా ఒక్క చిన్న కొడు ఎనా చేసుకుంటే బాగుంటుంది కదా అని చేసుకుంటారు
నిష్ పోయింది మల్లీ ఇంకోడపిళ్ళై
అమ్మో ఇంకెంత మందిని అంటారమ్మా
ఆడపిల్లకు ఉంచుకోవాలె
ఆడపిల్ల ముఖ్యమే కాకపోతే మరి ఎంత అంటే అంత మంది ఉండాలి దని ఇక ఉన్నారుగాదా కావాలి కదా అని కనుకుంట బొతనే ఉంటారు ఎ
ఏం చెత్తమ్మారి
మీ మీ తోటి కోడల్ని కూడా ఉంచుకోమనకపోయినావా
ఆమెతోను మాట్లాడి పెట్టింది లేద్ అరే నేను అసలు ఏమ అనను రా పిల్లల్ని ఇంకా మంచిగా స్కూల్ పోయిరంగానే హ్యాండ్వాష్ కల్గిట్ల కల్లూచేతులు కడుక్కచ్చు కొని హోంవర్క్ రాయమని చెప్పేది అసలు ఈ పెద్దయినా అయితే విననే వినడు అసల్ దేకనే దేఖడు ఒక మనిషిలా కూడా చు కోపమస్తది నాకు ఇ
చెప్పే విధానం ఉంటది ఇప్పుడు అంటే మీ అత్తయ్య చెప్పదా
ఇంక ఈయన ఐతే ఇంకిం ఈయన ఉంటేన అయితే ఇంకా నెత్తికెక్కుతాడు ఓవర్ యాక్షన్ చేత్తాడు కోపమత్తది నా కసలు నాకు ఉండాలి ఎవ్వరైనా ఇప్పుడు నీ పిల్లలని నీకు ఉండొచ్చు నీ వాళ్ళెంతో నేనంత ఇప్పుడు రేపు వాళ్ళకంటే నీకు ఎక్కువ అయ్యేది నేనే వాళ్ళు కాదు సరే నీకు వాళ్ళు నేను నీకు నిన్న మొన్న తెలుసు కావచ్చు కానీ వాళ్ళు ఇరవై నాలుగు గంటలు నీతోనే ఉంటారు కదా ఇప్పుడు చూసుకోవచ్చు కదా నేను పొయినంక చూసుకోవచ్చు కదా నాకు ఎట్లా అనిపి ఇప్పుడు అదే మా అల్లుడు ఉన్నాడు అయన అస్సలేదు ఇప్పుడు మేమిద్దరం కూర్చుంటే ఈయన పెద్దయిన వచ్చి మధ్యలో చూసుంటడు నాకు కోపం అత్తది స్సలకె నచ్చదు అదే మా అల్లుడు ఉన్నాడు అనుకో అటు పక్కన నన్న కుసుంటాడు ఇటు పక్కనన్న కూసుంటాడు అటు ఆయన పక్కనన్న కూసుంటాడు ఇటు నా పక్కనన్న కూసుంటాడు
అవునా అయినా అందులో ఒకటి మీ ఆడపడుచు వాళ్ళ పిల్లలు అంటే నార్మల్గా మామయ్య మీద బాగా ప్రేమ ఉంటది వాళ్ళలకు అంటే వాళ్ళకు అందరి మీద చూపిస్తారు అన్నట్టు వీళ్ళు అట్లా అట్లా లేరు పెంపకముంలో ఉంటది రా ఎన్ని చెప్తే ఏముంది చెప్పు
అసలు వాళ్ళు తెలుసా అసలు వీళ్ళు షాక్ అయి ఎట్లా షాక్ అయితరు తెలుసా మా కోడలు ఉందిగా
ఉం
ఎవరు చెప్పినా వినదు ఏది చెప్పినా వినదస్ లమే అమేకెదన్నా కావాలంట కావాలేగంతే మొన్న ఇక్కడికి మొన్న సం క్రాంతి కచ్చి పోయినంక నేనన్నా షాపింగ్ కని పోతే డ్రెస్సులు బాగాలేవు
ఉం
ఒకవేళ నేను పోకుండా ఉండి ఉంటే ఆమె ఏదో ఒకటి కొను కోన్ ఇప్పుడు నాకు కొనియాల్సిందే అని పట్టు పడుతది నేను ఏం చెప్పిన ఈ బాలేవు నాన్న మనం ఆన్లైన్ లో ఆర్డర్ పెట్టుకుందాం బ్యాగ్ ప్యాంట్ కొనుకుందాము ఇద్దరం సేమ్ కొనుకుందాం అంటే సరే అనే ఆమె కాంప్రమైజ్ అయ్యి ఇప్పుడు వద్దు నేను తర్వాత కొనుక్కుంటా అని ఆమె రియలైజ్ అయ్యి చెప్పింది వాళ్ళు షాక్ ఏంది ఈమేనా మాట్లాడేది అని
అంటే ఎప్పుడు అట్ల ఉండదు కదా ఎప్పుడైనా కావాలి కావాలి కావాలని ఏడ్చే పిల్ల ఏంది
ఇప్పుడు వాళ్ళ అమ్మ నాన్న పోయినా కూడా ఫస్ట్ వాళ్ళు పోంగనే కూడా ఫస్ట్ నాకే ఫోన్ చేత్తది
ఉమ్
ఆమెకు మస్త్ ఇష్టం నేనంటే ఊరికే మా హాస్టల్ కాడికి ఒత్తనన్నవ్ కదా నువ్వు రా నువ్వు రా అని ఏడ్తది
ఇగో మనము చూసు మనం ఎట్లనైన చూసుకుంటాం వాళ్ళంత ఇప్పుడు నువ్వు అందరినీ ఈక్వల్ గనే చూసుకో ఈవెన్ మా పిల్లలు కూడా మమ్మీ వస్తుందట మమ్మీ మమ్మీ మమ్మీ ఫోన్ చేసింది మమ్మీ మమ్మీ మ్మీ ఫోన్ చేసి ఎట్ల ఉంటారు తెలుసా నిజంగనా మమ్మీ మమ్మీ వస్తుందా మమ్మీ వస్తుందా అని మాట్లాడ తరు తెలుసా నీకు నా పిల్లలు ఎప్పుడో సంవత్సరానికి ఒకసారి అంటే నార్మల్గా నువ్వైతే ఇప్పుడు డైలీ చూస్తున్నవు మా పిల్లలు అట్ల చూస్తరా అయిన కూడా నిన్ను
అసల్ ఎంత కోపం వస్తుంది తెల్సా నాకు అసలు నేనేం నికి పోయి కొట్టింది తిట్టింది అని చెప్తే నాకు ఎట్ల పిత్తే అసలు ఆ రోజు స్నానం చేయమంటే కూడా స్నానం చెయ్యిరా అనంటే కూడా మా అల్లుడు ఉన్నడు ఈయనున్నడు అల్లుడిని పొమ్మనంగనే పోయి చేత్తాండు ఈయనను చేయమంటే ఏ పో ఏపో అంటుండు నాకట్ల పిల్లలు మాట్లాడుతే అదెవ్వరి పిల్లలైనా కానీ కనీ లేబట్టి ఎత్తేయబుద్ధయితుది
రెస్పెక్ట్ అనేది ఉండాలి పిల్లలు పిల్లలు పిల్లలు తీరుగ ఉండాలే పెద్దలు పెద్దలు తీరుగ ఉండాలే ఇగో వాళ్ళు నలుగురుల తిరిగితే నలుగురుతో మాట్లాడితే నలుగురు రుతో ఆడుకుంటంటే ఒక తెలిసొచ్చు ఏది లేదాయే ఓ తీదాయే లేకపోతే వస్తే స్కూల్ స్కూల్కు వస్తరు ఇంటికి పోగానే రూమ్లా లాక్ ఏషి పెడుతది వాళ్ళను ఇక పెద్ద వాళ్ళకు బయటి ప్రపంచం ఎప్పుడు అర్థం ఐతది జెప్పు
ఏం అర్దంమవ్వుడో ఏమో కానీ నాకు
ఓ మరుదుల ఇండ్లల్లకి తిగితే ఓ ఏరాలు తోటికోడలు ఉన్నది ఓ ఆడపడుచింటికి తిరిగితే ఆ ఆడపడుచు గిట్ల అంటది ఆడపడుచు పిల్లలు ఇట్ల ఉంటారు ఏం తెలుసు చెప్పు ఏమైనా రూమ్ లో ఉంటాంటివి వండుకుంటాంటివి తింటాంటివి పంటాంటివి బయట సమాజం గురించి ఎట్ల తెల్తది బయట సమాజంలో మనుషులు ఎట్ల తిరుగుతాళ్ళు ఎట్ల ఆడుకుంటాళ్ళు పో పిల్లలు పిల్లలతో కలిస్తేనే మంచిగ ఉంటరని ఎంత ఉన్నది తెలుసా ఇప్పుడు సమాజంల
నువ్వు యం బి బి ఎస్ ఏ కావచ్చు నువ్ ఐ ఏ ఎస్ ఏ కావచ్చు నువ్వు నార్మల్ గా ఊరికా ఇంగ డైలీ వేర్ స్లిప్పర్లు ఏసుకుని వచ్చింది కరువు పనికిపోడానికి డైలీ వేర్ కాకపోయినా కనీసం చెప్పులే వేసుకోవచ్చ నువ్వు అదేదో ఫంక్షన్కు వచ్చినవా దేనికన్న వచ్చినవా షూస్ ఏసుకుని కట్ షూస్ ఏసుకొని వచ్చిందంటేనేమో
అవుకాడున్నయో లేవోలే నార్మల్ వేరు
షూస్ ఎస్కొని వచ్చిందంటేనేమో ఈడికి కొత్తయి మళ్ళ అయ్యి ఆ
ర్మల్ వేర్ ఉన్నయో లేదో
ఏహే ఊకో మొన్న సూడలేదా నేను నీ
ఏ లేదు నార్మల్ గా మీటింగ్స్ కి ఇట్ల అటు ఇటు మాతోటి వచ్చినప్పుడు ఎప్పుడైన సరే నార్మల్ వేరే వేసుకో కుంటది
అవు షూ ఏస్కొనీ వచ్చిందంట షూ బదులు డైలీ చెప్పులు కొనొచ్చు గా ఏందంటే ఇప్పుడు అవేటన్న పోయినప్పుడు యూజ్ అయితయి అనవసరంగ వాటిని కరాబ్ చేసుడేందుకు అటు ఇటు గలీజ్గ పనికాడికిపోయి మళ్ళ ఊర్లల్లకు పోవుడు ఎందుకు ఏం